ఏంది మీ ఈ ఫోన్ వచ్చినటు వస్తుంది ఏంది
అవునద ఇస్ ఏ చినవావును మల హలో హలో హయిరా
హలో హలో
హలో
హలో గుడ్ ఈవినింగ్ మ్యామ్
హలో
ఆ బాగున్నా నువ్
మా
ఇన్న హలో హలో
హలో
హలో
ఏం చేస్తున్నావు నా తిన్నావు కడను హలో విన్ పీస్ నైయిన్ కూడా నైయిన్ కూడాడా కాలి ఈ సమ్మర్ వస్తుంది కదా ఎటైనా ట్రిప్ కి ప్లాన్ చేస్తున్నా మరి
నీకు చెప్పడం మర్చిపోయినా మేము ట్వంటీ ఎయిత్ కి ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము
ఎక్కడ
మాదగిరినే ఉంటది ఆ అంటే మాకు వీకెండ్ వస్తుంది కాగానీ
ఓకే ఎక్కడ ఫ్రెండ్స్ తో కూనా లేదంటే ఫ్యామిలీతో పోతురా అవునా మరి నెక్స్ట్ టైమ్ మనం ఫ్యామిలీతో వెళ్దాం బావుంటాది మరి ఫ్యామిలీ వాళ్ళకి కూడా చూయించాలి కదా ట్రిప్స్ అన్నింటిని
అహ్ అహ్ ఆ సరే అంటే మాకు ఆ రెడ్ టూకే వాడుతున్నాయి ప్లస్ ఆ కానీ నా ప్రువల్ ఏమొస్తదా అని డౌట్ గుంది మేబీ కాలేజ్ అప్రూవల్ వస్తే ఎళ్ళిపోవుడే డైరెక్ట్ మత్ నువ్వేంది నీవేంది కథా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి
మా ఫ్రెండ్స్ అందరం కలిసి తిరుపతికి వెళ్దాం అను ఉంటద్ తిరుపతి వెళ్దామని ప్లాన్ ఏసుకుంటున్నాం
చ ఎప్పుడు
ఈ సమ్మర్లో
సమ్మరా
ఉమ్ సమ్మర్లా మే అల
సెమ్ ఎప్పుడు అయిపోద్ది మీకు సెమ్ సెమిస్ టర్
సెమిస్టర్స్ జులై లో అయిపోతాయి మే హాలిడేస్ ఉన్నాయి్ ఆ మేలో వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం
సెమిస్టర్ జులై లో అయిపోతాయా
హా జులైలో అయిపోతాయ్
అయ మాదే బెటర్ కదా
మీదెప్పుడు ఎప్రిల్లా
ఏప్రెల్ ట్వంటీ సిక్స్త్
ఓకే
ఉప్పట్ నుండి అహ్ అహ్ మే నైను
మొన్న జాన్వరిలోనే కదా సెమ్ అయిపోయింది మళ్ళీ అప్పుడే ఏప్రెల్లోనా
అది మాకంటే మిడిల్ లో మాకు ప్రొటెస్ట్ అయిందిగా
ఓకే ఓకే
అది ల్యాగ్ అయింది కాబట్టి ఆ జాన్వరిలోకి వచ్చింది అది
ఊహు మరి ఇప్పుడు ట్రిప్ కి ప్లాన్ జేశ్నావ్ గదా మరి గ్యాస్ ఫ్యుయాల్ ఆ పెట్రోల్ అవన్నీ రా ట్లేదు కదా
ఆ యాక్టువల్ గా అన్నీ ఇంక్లూడ్ చేసుకున్న తర్వాతనే ఆ బడ్జెట్ లా ఆ కథ అయింది
ఓకే ముందుగానే డిసైడ్ అయిపోయరా
అదేంది జస్ట్ అమౌంట్ పే చేయడమే అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళే సెట్ చేస్తారు అంతే
ఓకే మరి నాకు కూడా చెప్పచ్చు కదా నేను కూడా వస్తాను తిలే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు పోతారు
మాదివే బ్యాచ్ ఊహూ మీరు గుడిలోకి వెళ్ళేది మనది కాదు ఆ
గుడిలోకి వెళ్ళే వాళ్ళు బయటి ప్రపంచానికి చూడరా ఏంది
బయటి ప్రపంచం గుడినకెళ్ళవాళ్ళు వేరే ప్రపంచం చూస్తారు ఆ ప్రపంచంలో మేము ఉండము
ఆహా మామ్ మా కూడా యూపి అండి ఆ ప్రపంచం
చల
ఎందుకో అంత ఘోరంగా ఉంటదా ఏంది
ఆ ఇవి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఫామ్ హౌస్ కాబట్టి నీక అప్పుే అర్థం కావాలి
ఓకే ఓకే
ఆ
మరి సమ్మర్ లో మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నారా
చ మా కాలేజ్కిడ ఎక్కువ అంటే ఏవన్నా
ఆహా హా
ప్లాన్స్ ఏం లేవు
మ్
ఓన్లీ వర్చువల్ కమ్యూనికేషన్స్
మరి మొన్న ఉగాది ఫెస్ట్ అయిపోయింది కదా ఇంటికి వెళ్ళావా ఇక్కడే ఉన్నావా
ఉగాది ఫెస్టివల్ ఆ లేదు మాకి
మరి హాస్టల్లో సెలబ్రేట్ చేసుకున్నారా
ఆ చేశారు బాగా బావింత స్వీడ్ ఇటిరు స్వీడ్ ఇట్రు కల కంద
అవును ఎలా చె
ప్రాసెస్ రాశ తగిలో అదు
ఐ వాంట్ ప్రాసెస్
ఓకే గోయి సర్చ్ ది యూట్యూబ్
లేదు లేదు మీరు తిన్నారు కదా అ దం ఆ టేస్ట్ని బట్టి ప్రాసెస్
దాన్ని వివరించగలను గాని ప్రాసెస్ చెప్పడానికి నా వల్ల కాదు
సరే వివరించం అండి వింటాను
కన్ కన్నా స్వీట్ అది రుచికరంగా ఉండెను
ఉగాది పచ్చడి చేయలేదా అసలు ఉగాది అంటేనే పచ్చడి కదా
ప్లే చేసినం ఎద్ధి ఎక్సయిట్ గా అందుకే ఊగాది పచ్చడిని రీప్లేస్ చేసి కలకారులో పెట్టిన్నాం
జెన్రేట్ అయితేనే ఉగాది ఫ్రెస్ట్ అన్న తర పచ్చడియే కదా అక్కడ మ్యాండేటరీ
లేద్ మాకు కలాకాండ మ్యాండేటరీ
హ హా
ఆ
కళకన్ బాన్ వుంటది గదా తిన ఇట్లా కరిగిపోతుంటంది నోట్లో వెయ్యగానే
అ ఆ
అంత బా అంత బాగసే సర
ఇంకా ఎంత సమయము ఈ యాప్ లో కొం కేటాయించవలెను హలో
హలో
ధ్వని మీకు వినపడుతందా
ఆ వినిపిస్తుంది చెప్పండి నవీన్ అయ్య చెప్పండి
కాదు అదే ఇంకా ఎంత సమయం ఇందుట్లోనే కేటాయించాలి
చీచీ నీ చంప పగు మార్
ఆ అమ్మీ తిరుపతి కి ప్రాసెస్ ఏంది
ఏమో తిరుపతికి పోతున్నాం ఫ్రెండ్స్ తో కానీ ఆ దేవుడి భక్తి తో వెళ్తున్నామా లేదంటే ఆ లడ్డు కోసం వెళ్తున్నామో అర్ధం గాట్లేదు
ప్లస్ లడ్డు ఇజికోల్టు తిరుపతి దర్శనం అది కాదు అది మీ స్కూల్ ఫ్రెండ్సా కాలేజ్ ఫ్రెండ్సా హాస్టల్ ఫ్రెండ్సా
అందరూ కంబైన్ క్లోస్ ఫ్రెండ్స్
క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యో మీ ట్రిప్ గురించి మీ ట్రిప్ గురించి మాకేం చెప్పలేదు అలా
ఆహా
మీకు పూర్చు మాకు అలా ఏం చెప్పలేదు చెప్తే మేం జాయిన్ అయ్యేవాళ్ళం
అర్థం గాలేదు
మీ ట్రిప్పు గురించి
అయ్యో ఏమైంది ఇ దగ్గొస్తుంది
కాల్ ఆ హలో
ఆ ఆ చెప్పండి
ఎలాంటి వివరాలు ఇవ్వలేదు మేం జాయిన్ అయ్యే వాళ్ళం కదా
ఇప్పుడు చెప్తున్నాం కదా మరి జాయిన్ అవ్వండి ఇంకా టికెట్స్ కూడా బుక్ చేయలేదు మీరు జాయిన్ అయితే చెప్పండి
ఆ జాయిన్ ఐతం వేకెన్సీ ఎంతమంది కుంది
ఆ టెన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ దాకుంది
టెన్ ఫిఫ్టీనా
ఆ
ఆ ఓకే మేము ఒక సిక్స్ మెంబర్స్ ఉంటాం
అవునా మేము మా ఫ్రెండ్స్ ఒక సిక్స్ మెంబెర్స్ ఉన్నాము
అదే ఇగ ఆ ట్రైనా లేదంటే బస్సా
ట్రైన్ అయితే కంఫర్ట్ ఉంటది కదా
అంటే సరే అయితే అలా
ఓకే మరి రెడీగా ఉండండి టికెట్స్ బుక్ చేద్దాం బుక్ చేయగానే వెళ్ళిపోయేక
పర్టి్యులర్ ఒక డే తి వచ్చి వచ్చిసిడ ఇ డైరక్ట్
న నీకు
మ
వీకెండ్ ఎప్పుడు ఉంటందో ఇప్పుడు చెప్పండి
విక ఓకే
ఉ
మరి మా ట్రిప్ ఏం దరాం మీ ట్రిప్ కొనసాించాం మనం కృషినిదన్న వత్త స పతదనా క
లేదంటే లడ్డు కోసం వస్తున్నారా
ఆహ లేదు మాకు ఈ జీవితంలో చిరు స్థాయి మనం నిలిచిపోయే మెమరీస్ కోసం వస్తున్నాం
అవునా ఏం లడ్డుకుస్త సం ఇంకా నా ఎగ్జామ్స్ లో పాస్ అయినందుకు దేవుడు దేవుడి మీద భక్తితో దేవుడి దగ్గరికి వెళ్ళాలనిపించింది
తిరుపతి ఒక్కటే నా ప్లేస్
అంటే అక్కడ ఉన్న దేవస్థాల అన్ని ఇంటికి వెళ్దామని
అక్కడ ఉన్నవి ఆరే ఆరు అవి కాకుండా
చివెళ్దామా లేదంటే ట్టే బసెస్ లో వెళ్దాం అక్కడికి
అదే మినీ బస్ అయితే ఆ
దర్శనంకి బై వాకిళ్దాం
అంటే మీకు ముందే తెలుసుండాలి సర్వదర్శనం చేసే చాలా పుణ్యం మీరు భక్తితో పోతరు ఆ మాత్రం తెలయకుండా ఇట్లా
నేన్ ఎప్పుడు ఎళ్ళలేదు ఫస్ట్ టైం వెల్ న్నా కదా అందుకే ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బై వాక్ చేస్తేనే మంచి ఉంటదేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా
గింది అల్పిర్దగ
మ్
మీ స్నేహితులు ఏమన్నారు
మాస్ స్నేహితులు ఒకే అన్నారు వెళ్దామన్నారు అ హ్ ఒక మంచి వీకెండ్ ప్లాన్ జేసి వెళ్దాం వీకెండ్లో అన్ చెప్పినరు మ్ దాన్ని బట్ ఫ్రీ టికెట్స్ బుక్స్ చేయ బుక్ జేయాలి.
వా అహ్ ఒకసారి వాళ్ళా
ఉమ్
గురించి తెలుసుకోండి ఏం భయం బస్ రాలే అంతే
వాళ్ళు ట్రైన్ అయితే ఓకే అన్నారు.
అవునా
ఆ ట్రైన్ అయితే బావుటది అని చెప్పినరు. ట్రైనే డిసైడ్ అయినం ఇగ మరి మీరేమంటారు ట్రైనా బస్సా
మాది ఏదైనా పర్లేదు.
అవునా
ఆ
సరే మరీ వేరే కాలొస్తుంది.
ఆ ఒకసారి
బాయ్
బాయ్